బాగున్నారండి
ఆ బాగున్నారండి మీరు బాగున్నారా
ఆ మేము బాగున్నామండి భోజనం అయిందండి
అయ్యందండి మీది
ఆ మాది అయిందండి
ఏం లేదండి ఊరికే ఇప్పుడే అంటే ఫెస్ ఫెస్టివల్ వస్తుంది కదా అంటే బట్టలు తీసుకోవాలా నేట్లా సెర్చ్ చేస్తున్నాను
అండి కొంచెం మొబైల్ కొంచెం దగ్గర పెట్టుకో కుంటారండి మీ వాయిస్ నాకు ఇలాంటి వినభడట్లేదు
ఆ ఇప్పుడు వినిపిస్తుందా అండి
వినిపిస్తుందిండి మీరు షాపింగ్ చేసేది ఎక్కడ చేస్తారండి మీరు షాపింగ్ ఎక్కువ ఎక్కువ ఎక్కడ చేస్తారండి షాపింగ్
నేనేక్కువ ఆన్లైన్ లోనే చేస్తానండి
అవునా అండి నేను ఆఫ్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాండి ఆన్లైను అంటే అది మంచిదే కానీ దొరుకుతాయి గానీ కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్ అనేది మనకు మంచిగుండదండి ఇప్పుడు మనం ఒక షర్ట్ ఆర్డర్ పెట్టా మను
తీసుకునే దాన్ని బట్టి ఉంటది కదండి ఇప్పుడు ఆన్లైన్ లో అంటే ఇప్పుడు మనకైతే అంటే ఆన్లైన్ ఆన్లైన్ లో బెనిఫిట్ ఏంటంటే కుర్చున్న దగ్గరే మాకు ఇష్టమైనది మనం చూసుకుంటూ సెలెక్షన్ చేసుకుంటూ అంటే డబ్బులు లేనప్పుడు గాని ఇప్పుడు చూస్తూంటాం అనుకో అది అంటే విష్ లిస్ట్ లో కేస్కుని డబ్బులు ఉన్నప్పుడు తీస్
అవునవునండి అది కరెక్ట్ అండి కానీ ఆఫ్లైన్ లో అది కాదండి కానీ టే మన ఆఫ్లైన్ లో మనం స్వతాగా మనం ముందరుండి చూసి ఏది మంచిగుంది ఏది లేదో అంటే క్వాలిటీ బాగుంది లేదా అంతా చూసుకోవచ్చు కదాండి
చూసుకోచ్చండి కానీ ఇక్కడ గాని మనము వచ్చినప్పుడు గాని చూసుకొని బాలేనప్పుడు రిటర్న్ పెట్టొచ్
అదే అండి ఇప్పుడు మనకి ఆన్లైన లో షాపింగ్ చేసినప్పుడు మా టంటే ఇప్పుడు బాలేదనుకోండి మళ్ళా రిటర్న్ పెట్టలా మళ్ళీ ఇప్పుడు మళ్ళ ఇంకోటి చూడాలా మళ్ళా ఇం కోటి అట్లా ఆర్డర్ పెట్టాల మళ్ళా బాలేదంటే మళ్ళా రిటర్న్ పెట్టల అట్లా నేను మూడు నాలుగు సార్లు చేసినా అండి అందుకు నాకీ ఆన్లైన్ షాపింగ్ ఆ అండి నేను చాలా సార్లు చేసినాండి ఆన్లైన్ షాపింగ్ కానీ కొన్ని ప్రోడక్ట్లు మాత్రమే అట్లా వస్తాయండి ఎందుకో తెలీదు
ఓ అట్లాంటారా
అవునా అండి
ఏమి ఎక్కువ అంటే నేను ఆన్లైన్ ఎక్కువ ఆన్లైన్ ఎక్కువ యూస్ చేస్తాను కానీ ఆ ఆఫ్లైన్ అంటే చాలా తక్కువ అండి యాక్చువల్లీ నేను తున్ అంటే మీరు కాదం డి మళ్ళీ మీరు స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ చేస్తారా లేదంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్కివెళ్తారా
ఆ నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్కే పోతాండి మాక్సిమం ఎందుకంటే కొంచ్ కొంచెం క్వా ల్టీ బాగుంటాయి అంటే మనం ఎట్లా అంటే అంతే అండి అబ్బులెక్కువైన పర్లేదు కానీ కొంచెం క్వాలిటీ బట్టలు తీసుకోవాలని నేను అనుకుంటామ్డి
ఓ అవున అండి నేనైతే ఎక్కువ ఆఫ్లైన్ అయితే స్ట్రీట్ షాపింగేఎ క్కువ చేస్తానండి
అవునా అండి అట్లా కాదండి ఇప్పుడు మనం ఒక షాప్ అం టు మనం ముందే చూసుకుంటాం కదండి
ఓ అంటే అదే ఎప్పుడు ఆదానికే పోయేదా అండి మీరైతే
అట్లే అండి నేను ఎక్కువ అది ఇష్టపడతాండి ఎందుకంటే ఇప్పుడు ఒక షాపుని మనం ఆ అంటే దాన్నేమంటారు ఒకషాపునీ నం అనుకున్నాం అనుకోండి ఇప్పుడు మనం అక్కడికి తీసుకోవాలని అక్కడ మంచి బట్టలు దొరికాయ్ అనుకో ఇంకా మాట మాటికి అక్కడే పోయేదండి ఇంకా ఎందుకంటే ఇంకా అక్కడ అవునండి ఇంకా అక్ క్కడే అన్ని దొరికినప్పుడు ఇంకా వేరే దగ్గర పోయి ఎందుకండి ఇంకా మా ఊరు సైడ్ వచ్చేసి నేను అట్లే పోతాండి ఎక్కువ
ఓ
ఆండి మా ఊరు సైడు ఓ షాపింగ్ ఓ షాపింగ్ మాల్ బాగుందండి
బాందా మీ ఊరు సైడ్ బాందా అండి అయితే
అవునండి బట్టలు క్లాత్ అంటే క్లాత్ గానీ క్వాలిటీగుంటదండి
ఎక్కువ క్వాలిటీ ఉంటదా అండి బాంటాయి అయితే మీ సైడు మీ ఊరు సైడు మా ఊర్లో అంటే మాది పల్లెటూరండి మా ఊర్లో అందుకు ఉండవు షాప్ పింగ్స్ అంతా మేమంత పట్టణాల్లో చేయాలా షాపింగ్ అన్ని
అవునండి అండి మాదిగుని పల్లెటూరండి మేము కూడా పట్టణానికి పోయి చేశాం
ఓ అవునా అంటే మీ ఓ అట్లా కానీ మాకు దగ్గరలో అంటూ ఏమి ఉండవం
మాక్ దగ్గరలో మాకేం దగ్గరలో లేదండి ఒక ముప్పై కిలోమీటర్లు అవుతుంది
ఓ అవునండి ముప్పై కిలోమీటర్ అయితే మాకి ఉన్నాయండి అయితే
అవునండి మేము అట్లా అంత దూరం పోయి మరి అక్కడ మంచి బట్టలు తీసుకొని ఇంకా వాళ్ళ వాళ్ళు కూడా ఆ బట్టల్ షాప్పోల్లు ఏం చేస్తారంటే కొత్త కొత్త మోడల్స్ అవీ తీసుకొస్తరండీ
హాలో హాలో కొంచం నేను చెప్పేది వింటన్నారా అండీ ఆ ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదండీ మరి షాపింగ్ చేయలేదాండి ఇంకా
ఆ అదే అండీ ఇప్పుడు నేను ఇప్పుడు మనకీ పదకొండు రోజుల తర్వాత పండగ కదండీ దానికన్నా ఒ రెండు రోజుల ముంద్ అవునవునండీ ఆ రెం రెండు రోజుల ముందే తీసుకుంటా అండి
ఓ రెండు రోజుల ముందే తీసుకుంటారండీ ఇంక రెండు రోజులు అయిపోయిందండీ ఇం రెండు రోజుల ముంద్ యాడుందండి మీకీ
లే లేదండీ అక్కడా మనం పోయిన వెంటనే దొరుకుతాయండీ ఆ నమ్మకంతో నేనూ ఎప్పుడైనా కానీ డిలే చేస్తుంటా అండీ షాపింగ్ వచ్చేదీ
ఓ అవునండీ
మనం ఎప్పుడు షాపింగ్ చేసినా ఒకేసారీ ఎక్కువ ఎక్కువ మోతాదులో తీసుకుంటామండీ
ఓ అవునా అండి నైస్ అండీ
మీరు ఆడపిల్లలు ఎట్లంటే మంత్ కోసారీ వారానికోసా సారీ మీరు అట్ల తీసుకుంటారు కదండీ మేము అట్ల కాదండీ సంవత్సరానికో సారే
ఓ సంవత్సరానికి ఒకసారి మేము అంతే అండీ ఫెస్టివల్కి మాత్రమే మేము తీసుకునేది ఇంకెప్పుడు పడితే అప్పుడు తీసుక్ కొం అండి మేంగన్
లేదండీ ఆడ ఆడవాళ్ళు చానా ఎక్కువా షాపింగ్ ఎక్కువ చేస్తారు కదండీ
ఆ అట్లంటారా
కాదండి మీక్ తెలుస్ కదండీ
అంటే ఏమోండీ నేనైతే తక్కువ చాలా తక్కువండి చేసేది పండక్ పండక్ మా మాత్రమే నేను షాపింగ్ చేస్తా అండీ
అవునాండి ఏమోండి మా ఫ్రెండ్స్ ఉన్నారండి చాలా మంది వాళ్ళు ఎట్లంటే మంత్ కోటనే పెట్టుకుంటారండీ మంత్ కోటి కాదండీ వారనుకోటి అనుకోండి ఇంకా
వారానికి ఒకటో మళ్ళీ అట్ల షాపింగ్ పిచ్చి ఉండేవాళ్ళు ఉన్నారా అండీ
ఆ ఉన్నారండీ వాళ్ళకంటూ చానా డబ్బులు ఎక్కువ ఉన్నాయండీ అందుకని చెప్పి ఎప్పుడు జూసినా షాపింగ్ చేసింది చేసిందే ఇంకా పోయేది యాప్ లో వాళ్ళకి ఏమేం కా వాలో అవన్నీ కార్ట్ వేసుకునేది ఎప్పుడు కాలో అప్పుడు డబ్బులు ఇంకో వాళ్ళు ఎక్కువ ఉన్నోళ్ళు కదండీ
ఓ ఏమోలేండీ వాళ్ళు వాళ్ళు కదండీ వాళ్ళు ఇష్టం అదీ
అది కరెక్టే అండీ కానీ కొంతమంది ఒగే కలర్ కి ఇష్టపడుతుంటారండీ అది ఎందుకొ అర్థం కాలేదు వాళ్ళు మెంట్ వాళ్ళ మెంటాల్టీ అలాగుంటుందో
అంతేలేండీ వాళ్ళకంటే వాళ్ళు ఏ కలర్ అంటే కలర్ చూస్తేనే అట్రాక్ట్ అయిపోతారండీ ఇప్పుడు ఆ కలర్ చూస్తేనే వాళ్ళకి ఆ అంటే ఇప్పుడు ఆ పక్కన ఎన్ని కలర్స్ ఉన్నా కూడా నిక్ చెప్ కదండీ ఇక్కడ పక్కనే ఇప్పుడు ఈ గ్రీన్ ఉందీ పింక్ ఉందీ స్కై బ్లూ ఉందీ కానీ వాళ్ళ నా అట్రాక్ట్ చేసేది వాళ్ళకీ ఇష్టమైన కలర్ ఒకటే అండీ అందు
అవునవునండీ అది కరెక్టే అండీ ఇప్పుడ కాంచన సినిమా చూసారండీ మీరు
అ చూళ్లేదండీ
మో ఎట్లే ఆ కనంచనా వచ్చేసీ రెడ్ కలర్ శారీని ఇష్టపడుతుందండీ ఇప్పుడు
అవునండీ
అవునండి మీర్ సినిమా చూడలేదా అండి
చూల్లేదండీ
అవునండీ ఆ సినిమ ఓసారి చూడలేదండీ అంటే ఎట్లుంటే దాంట్లో వాళ్ ఆ కాంచనాకి రెడ్ కలర్ శారీ అండి ఇష్టమండి ఎప్పుడు రెడ్ కలర్ శారీనే అంటె ధరిస్తుంటది
అవునా ఓకె ఓకె
అవునండి అట్ల మా ఫ్రెండ్ కూడ అంతే అండి ఎప్పుడు చూసిన ఒకే కలర్ డ్రెస్సే వేసుకుంటుంటుందండి అది ఎందుకు అర్థం కాదు
ఒకే కలర్ అంటే అదే చెప్తున్న కదా తనకి అదే అట్రాక్ట్ చేస్తుందేమో అందుకే తన అవె అంతె తీసుకుం
అవునండి మరీ ఇప్పుడు డైలీ అదే వేసుకని వస్తే అదే కలర్ వేసుకొని వస్తే అందరు ఏమనుకుంటారండి యూనిఫామ్ అనుకోరండి
అనుకుంటే తప్పే ముంది ఎవరో ఏం అనుకుంటారం డి వాళ్ళ ఇష్టాలని ఎందుకు కేర్ చేసుకోవాలండి
అది కారెక్టె అండి
ఆ ఎవరో ఏమో అనుకుంటారని వాళ్ళ ఇష్టాలనిీ పక్కన పెట్టకైతదా చెప్ప చెప్పండి వాళ్ళు వాళ్ళ ఇష్టం మీద బతుకుతారండి
వాళ్ళ ఇష్టం మీద అవునండి వాళ్ళ ఇష్టము వాళ్ళ డబ్బులతో బతుకుతారండి అయినా వాళ్ళు ఉన్నోళ్లేండి అట్లా కాదండి ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళు అని తెల్సు అండి అట్ల అని చెప్పి ఎప్పుడు ప్రతిీ కలర్
చూడండి ఇక్కడ ఉన్నోళ్ళు లేనోళ్ళు అంటే ఎవరు ఉండరంండి వాళ్ళ ఒద్దులే అండి నాకు ఇంకా ఏమి చెప్ప ఏం లేదులేండి
లేద్ లేద్ చెప్పండి పర్లేదు నేను వింటాలె అండి
అంటే ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు అంటున్నారు కదా మీరు సంపాదిస్తే మీరు కష్టపడి ఎదిగితే మీరు కూడా ఉన్ ఉన్నోళ్ళు అయితరు కదండి ఇప్పుడు మీరేమన్నా లేనోళ్ళు మీరు కూడ చాల ఉన్నోళ్ళు అనుకుంటా
లేదు లేదండి మేము మేము అంత ఉన్నళ్ళు కదా లేనోళ్ళు కాదండి మేేమో మిడిల్ క్లాస్ పీపుల్స్ అండి
వాళ్ళు అదే ఉంటారు మీరెందుకు ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు అనుకుంటున్నారు మరి
లేదండి వాళ్ళు అంటే వాళ్ళ ఏమంటారు వాళ్ళ మైండ్ సెట్ చూస్తేనే వాళ్ళ స్టైల్ చూస్తేనే ఏదో ఒక ఫాల్ట్ అవునండి చానా బడాయి స్వారి స్టైల్ కోడతార్ అండి ఆ చూసినా కదండి అందుకే నేను అప్పుడు నాకు అర్థం అవుతుందండి వీళ్ళు రిచ్ పీపుల్సా పూర్ పీపుల్సా
ఆవునండి
అలా వచ్చేసి నేను అలా అనుకున్నామండి అనుకునేది కాదండి మా ఫ్రెండ్స్ రిచ్చండి అందుకు
రిచ్చా మీ ఫ్రెండ్స్ మీరు ఏదో ఒక రోజు రిచ్ అవుతారు మీ మీరు ఏదో
అంటే నేన్ రిచ్ అవుతేా అది కాదండి నేన్ మాట్లాడే దాని గురించి ఏమంటే బట్టలు గురించండి అంతే
బట్టల గురించ సరే మరి ఇంక అయితే ఆన్లైన్ లో చేయరనమాట మీరు
ఆన్ లైన్లో చేస్తా అండి ఎప్పుడో ఒక సారండి ఆన్లైన్ లో వచ్చేసి లేదు లేనండి నేను అప్పుడు అసలు నేను షూ తీసుకు కోనండి ఏమో నాకు ఇష్టం ఉండదు ఏమన్న నేను డైరెక్ట్ పోయి తీసుకుంటానండి
షూ యూజ్ చేయరండి ఐతే మీేరు
హలో
షూ యూజ్ చేయరాండి మీరుండి
షూ యూజ్ చేస్తా అండి కానీ నేను ఆన్లైన్ లో కొనుక్కొని మరి యూజ్ చేయనండి ఏమన్నా డైరెక్ట్ గా పోయి షాపింగ్ దగ్గర పోయి. ఉమ్ షాప్ దగ్గర పోయి అక్కడ పోయి తీసుకుంటానండి.
అవునా ఓకే అండి పర్లేదు మీ కంఫర్ట్ కదండి అది.
అవునవునండి ఏమో అండి నాకు అంటే ఎవరిష్టం వాళ్ళదే కదండి.
ఆహ్ అంతేలేండి.
ఆన్లైన్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారండి నేను. ఆఫ్ లైన్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఎవరు నమ్మకం వాళ్ళది కదండి.
అదే మరి నేనైతే ఆన్లైన్ అండి. ఎందుకంటే నాకంత టైమ్ ఉండదు బయటికి పోయేకి గానీ. తే పో పోయిన నా నేను ఒకటే సో నేను అట్లా పోలేనండి ఒకట్
మీరు చానా బిజీ బిజినెస్ మ్యానా అండి మీరు.
అవునండి బిజినెస్ మ్యాన్నే.
అవునా అంటే బిజినెస్ మ్యాన్ అయితే కదండి. ఇట్లా బిజీ ఉండేది కొంచెంగాని టైం లేకుండా ఉండేది.
అవునవును అవునండి.
అవునండి ఏం బిజినెస్ పెడ్
ఏదో లేండి ఏద్. ఏదో పౌ కడుపు నిం ప్చ్ అంటే నింపుకోవడానికి ఏదో ఒకటి చేసుకొని ఉన్నాం అట్లా.
లేదండి బిజినెస్ చేసే వాళ్ళంతా ఉన్నోళ్ళండి. వాళ్ళ దగ్గర కడుపు నింపుకునే కాదండి కడుపు పగిలేలా. కడుపు పగిలేలా తినే అంత డబ్బులు ఉంటాయండి వాళ్ళ దగ్గరికి.
ఓ అవున అండి నాకు తెలిదండి అది మరి.
అంటే మీరు బిజినెస్ మ్యానే కదండి మీకు తెలిదా.
బిజినెస్ మాత్రమే అన్ కానీ నాకు అందరి గురించి తెలిదండి. మేమైతే అట్లా కాదండి అంతవరకే తెలుసు. మేము అట్లా కాదండి మాకు అంతే తెలుసు.
అవునా సరే సరే అండి. థ్యాంక్ యూ అండి మీస్ సమాచారం అండి నాతో పంచుకున్నందుకు ఆహ్ ధన్యవాదాలు బాయ్.